హలో
హలో ఊ
ఏం చేస్తున్నారు.
ఉన్న జస్ట్ ఊర్నే కూర్చొని ఉన్న ఓన్లీ కాళీనా
ఉ తిన్నారా
ఆ తిన్నా ఎప్పుడో ట్వల్వ కేే నువ్వు తిన్నావా
ఉప్మా తిన్నా
అ
మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి
కూకట్ బిర్యానీ ఉంటది మోస్ట్లీ బిర్యానీ నే మోస్ బిర్యానీ ఫస్టు బిర్యానీ సెకండ్ దోస
అవునా
మళ్ళీ ఫ్రాడ్ అంటే మా ఫ్రెండ్ ఒకరు చీజ్ పాస్తా చేస్తార్ అది దాని గురించి ఇంగ నాకు చూల్య
అవునా నాకు దోశ
దోసా ఎవరైనా నాన్ వెజ్ చెప్తరు ఫస్ట్ నువ్వేమో వెజ్ చెప్తున్నవ్
నాన్ వెజ్ అంతగా ఇష్టం లేదు. ఏదో తింటా అంటే తింటా నాక్ పానీపూరి ఎక్కువ ఇష్టం
ఫెవరెట్ ఫుడ్ యాజ్ అదిస్ని అది స్నాక్ అది ఫుడ్డు కాదు
లేదు లేదు అది ఫుడ్డే
ఓహో అవునా.
యా
అందుకు పానీపూరి ఎక్కువ ఇష్టంమంటారా
హా
నువుబో
బయట ఫుడ్ ఏం ఇష్టం, బిర్యానీ కాకుండా లైక్ ఇప్పుడు అన్నారుగా స్నాక్స్ అని అలా
ఆహా నాకేం ఇష్టం అంటే బయట ఫుడ్ ఆ చి చికెన్ రోల్ అండ్ మైసూర్ బోండా. ఓ చికెన్ చికెన్ కాకుండా ఓకే చికెన్ కాకుండా అయితే ఆ పాప్ కార్న్ చికన్ ఏం బావుండదు, ఆ గో గోబి మంచూరియా. లైక్ అది బాగా సాఫ్ట్ గా ఉండాల, హార్డ్ గా ఉండకూడదు అదంటే ఇష్టం మళ్ళీ. అంటే పానిపూరి తినను నేను ఎక్కువగా ఇష్టపడను. నువ్వు బయట ఫుడ్డే పానిపూరి అని చెప్పావు ఇంగ బయట ఫుడ్ ఏందింతవు.
బయట పానీపూరి, చాట్స్ అన్నీ ఇష్టం నాకు.
చాట్సా
ఆ
అ
బట్ ఎక్కువ పానీపురి ఇష్టం.
ఆహా నేను గో గోభి చాట్ గోభీ చాట్ విత్ అది ఎదో బన్ ఇస్తడు. మా ఏరియాలో తిరుపతిలో, ఆ తిరుపతి రిలయాన్స్ దగ్గర ఇస్తడు అవి. బన్ కాదు అది ఎందో తెలియదు. గోబి చాట్ విత్ అదేదో బన్నో ఏమో దాన్ని ఏమంటరు తెలియదు నాకు, అది ఇస్తడు అది బావుంటది టేస్ట్.
రోల్స్ ఇష్టం లేదా?
ఇష్టం రోల్స్ ఇష్టం, చాలా ఇష్టం అవి. దాంట్లో కూడా నాన్ వెజ్, వెజ్ అంటే ఆ అసలు ఇష్టం ఉండదు. లేదంటే ఎగ్, చికెన్, మమయోనీస్ అన్ని బాగుండాలి గట్టిగా.
ఇండియన్ ఫుడ్ల ఇండియన్ ఫుడ్ల ఏం ఇష్టం బిర్యానీ కాకుండా లైక్ వె వెజ్టేబుల్స్ లో.
వెజిటెబుల్స్.
వంకాయ్.
ఉ.
గుత్తొంకాయ్.
ఓ
ఆ అది అది నాకు గుత్తోంకాయి, బెండకాయ ఫ్రై. చాలా ఇష్టం.
ఉహ్.
పప్పు, బెండకాయ ఫ్రై చేస్ తా, గుత్తొంకాయ చేయడం రాదు, నేర్చుకోవాలి. మళ్ళీ ఇది మామిడికాయ, మామిడికాయ పచ్చడ కూడ.
మీరు
ఎందుకు?
ఈజీగా చేసే ఫుడ్ ఏంది?
బిర్యాని.
బిర్యానీ చేస్తరా.
ఆ చేస్తా చాలా బాగా చేస్తా నేను మంచిగా. ఈజీగ మంచిగ మ్యారినేట్ చేసి ఆనియన్స్ అన్ని ఫ్రై చేసి చికెన్ మ్యారినేట్ విత్ పెరుగుతో మారినేట్ చేసి దమ్ పెడత
ఓ
అంటేప్పుడు నేర్చుకున్నా టె ఎంతో కొంత కొంచెం బానే చేస్తా మీకొచ్చా కుకింగ్
అంతగ రాదు బిర్యానీ అయితే అస్సలు రాదు
చ్ అ అదే ఇంపార్టెంట్ సండే సండే ఇంకా
ఏం మర్ నాకంత ఇంపార్టెంట్ కాదు
ఎందుకంటే బజ్జి తింటావ నువ్
ఆ నేను వెజ్ బా చేస్తా ఏం చేయమన్న చేస్తా
బస్ ఎగ్ ఎగ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తావా
ఓ ఎగ్తో ఆమ్లేటా
ఆమ్లెట్, ఎగ్ కర్రీ, మళ్ళీ మ్యాష్డెగ్స్ ఇప్పుడు పొటాటో క ఎగ్ ఫ్రై వేరు మ్యాష్డేగ్స్ వేరు పొటాటో కర్రీ ఉంటది కదా అలానే ఎగ్ కర్రి కూడా పీసెస్ పీసెస్ అవి వస్తది
ఆహా
అది బాగ చేస్తా ఇయ్యి
ఎలా చేస్తరు
స్టిక్స్ ఎగ్స్ అన్ని బాయిల్ చేస్తాం అంటే అహ ట్వెల్ల ఎక్సాక్ట్ గా కేటిల్ లో అయితే ట్వల్వ్ అండ్ హఫ్ మినిటె బాయిల్ అవ్వాలి లేకుంటే మరీ హార్డ్ అయిపోతది ఆ కేటిల్లో బాయిల్ చేస్తా ఇంగ
ఎందుకు కెటిల్లో
బా అంటే అది అంటే నేను ఎప్పుడ్నుంచొ కెటిల్లోనే బాయిల్ చేస్త కాబట్టి నాకు ఒక ఎస్టిమేట్ టైమ్ ఉంటుంది ఏ టైం కది బాగ బాయిల్ అయిపోద్ది అని
ఓహొ
దాన్ని తీసుకొని ఆ దాన్ని పీసెస్ పీసెస్గ కట్ జేసి సాల్ట్ ఆ లైక్ స్పైసెస్ అన్ని నీకు నచ్చినన్ని ఏసుకొని ఆ పీసెస్ కట్ జేసిన్తర్వాత ఆ దాన్ని బాగ మిక్స్ చేసుకొని కొంచెం లాస్ట్ లో కొంచెం దగ్గర ఏందొ అంటరు కొత్తిమీర
ఉమ్
కర్వేపాకు వేస్తరు అంటే అది హీట్ కొంచెం అంటే ఫ్యాన్ మీద ఏసుకొని వితౌట్ ఆయిల్ ఫ్యాన్ మీద ఏసుకొని చేస్తరు లైట్ గా
వితౌట్ ఆయిలా
ఆ లైట్గ ఆయిల్ ఏస్తరు విత్ అవుత్ ఆయిల్ అంటే ఆయిల్ లేకుండ గాద్ లైట్ గా ఆయిల్ ఆ పీసెస్ అన్ని కట్ జేసి ఆయిల్లో మనకు కావాల్సిన ఆనియన్స్ ఆ మసాలాస్, టొమాటోస్ అన్ని ఏసి దీన్ని అలానే ఏస్తరు వాటర్ పోయరు ఏం పోయరు అన్ని పోసి బాగ మిక్స్ చేస్తరు ఆ ఎల్లో కలర్ది ఉంటది కదా లోపల అది కొంచెం వాటర్ల తయారయి అదే మిక్స్ అవుతది
తుక్కోదు
ఆహ అతుక్కోదు ఆయిల్ ఉంటదిగా
తక్కువ ఏసారుగా
అతుక్కోదు కావాలంటే ట్రై చెయ్
చేస్తా ఏమన్నా అయితే
ఏం కాదు
ఆఐ మీన్ లైక్ అతూకునేస్తే లైక్
అతుక్కొదు లో ఫ్లేమ్ పెట్టుకో నేను దాని మీద కద ఉండింది నేను ఇండేక్షన్ మీద వండుతా ఇండక్షన్ లో టూ హండ్రెడ్ పెట్టుకోని టెంపరేచర్ దాని మీద వండుతా గ్యాస్ మీద ఎప్పుడు ట్రై చేయలే
బ్యాచులర్ గా ఉంటారా మీరు
అవును బ్యాచలర్ ఒక్కనే రూమ్ లో ఉంటా నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటాం రూమ్ లో
అందుకే అలాగేస్తున్నారు
ఉమ్ అది బయట టూ ఎక్స్పెన్సివ్ ఇక్కడ పీజీస్ అన్ని చాలా కాస్ట్ ఎక్కువ లైక్ ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ తీసుకుంటారు
ఇక్కడ పీజీలో అయితే వ్థౌసండ్ అది రూమ్ లో అయితే ఫైవ్ థౌంసండ్ ఇక్కడ అందుకని రూమ్ లో ఉన్నాం
ప్లస్ ఫుడ్ చేసుకుంటే అదే రేట్ అవుతదిగా
ఆ టూ థౌసండ్ ఫుడ్ ఫైవ్ సిక్స్ సెవెన్
ఉంటాయిగా అన్ని లైక్ పిజీలో అయితే అన్ని సప్లై ఉంటుంది టైం కి ఫుడ్ త్రీ టైమ్ కి ఫుడ్ పెడతారు
క రూమే కంఫర్టబుల్ ఇప్పుడు వైఫై తో ఎవడికి అవసరం ఉంది చెప్పు ఫైవ్ జీ మొబైల్స్ అన్ని రూమ్ మాకు కంఫర్టబుల్ గా ఉందని చెప్పి రూమ్ తీసుకున్నాం పెద్ద రూమ్ అ పిజీ అనుకో చిన్నది రూము లైక్ నడవలేము ప్రాపర్ గా అంటే ప్రాపర్ స్పేస్ ఉండదు ఇక్కడ బా స్పేస్ ఎక్కువ ఉంటది ఒక ఫ్లా ఒక ఫ్లాట్ మేము రెంట్ క తీసుకున్నాం వన్ బిహెచ్ కే ఫ్లాట్
ఉ హు
ఫోర్ మేంబర్స్
ఇంకా
ఫోర్ మెంబెర్స్ ఫిఫ్టీన్ తౌసన్ రెంట్ షేర్ చేసుకుంటాం
ఫుడ్ అట్లాంటి వాటికి
కుక్ చేస్తాం వాటిని కూడా స్ప్లిట్ ఏస్తారు అంటే లైక్ పర్చేస్ చేసిన తర్వాత ఆ బిల్ పంపిస్తారు ఒక్కొక్కరికి
ఉ హు
అ ఉంటది నువ్ ఇంట్లో న పి జీ న ఉండేది నువ్వు
ఇంట్లోనే ఉంటా నేను
పేరెంట్స్ తోనా
ఆ
ఉ హు
ట్రై చేయాలి ఎప్పుడైనా బయట ఉండడం పీజీ
ఇండిపెండెంట్ గా ఉండడం నేర్చుకోవచ్చు
ఉమ్
నేనుహ నేను నా అండే నేను ఇంట్లో కంటే పీ జీ లో ఉన్నదే ఎక్కువ పీ జీ హాస్టల్స్ అలా ఎందుకంటే మ డాడి ఎత్తుకెళ్లి నను చిన్నప్పుడు హాస్టలో వేశాడు
ఆ
అందుకని లైఫ్ అంతా ఇక్కడే గడిచ్
అందుకే కుకింగ్ జేస్తారు
అవును అంటే సమ్టైమ్స్ పీజీలో ఫుడ్ నచ్చకపోతే మనంతట మనం ఏం వండుకోలేం గదా అందుకు సో కుకింగ్ అంతో కొంతో కొంచెం కొంచెం నేర్చుకున్నా
కొంచం
మ్మ్ కొంచెం ఏదో
బిర్యానీ చేస్తానంటే బానే వస్తుందనేగా
ఆ బిర్యానీ ఒక్కటే వచ్చు ఎందుకటే అది నా ఫేవరెట్ ఫుడ్ గాబట్టి చాలా సార్లు చేసే అలా ఇంటే బాగుంటది నా టేస్ట్ కి తగ్గటని చేసా
ఓన్లీ చికెన్ బిర్యానీ దాన్ని గూడా కెటిల్లో చేసారా
లేదు నేను కుక్కర్
ఓకే
నేను చికెన్ బిర్యానీ జేస్తా ఫ్రెష్ ఫ్రై అదే ఫిష్ ఫ్రై జేస్త
ఓ ఫిష్ ఫ్రై నాకిష్టం
అలా అంటే డీప్గా ఫ్రై చేస్త లైక్ ఎలా అంటే బైట్ జేస్తా బోన్స్ గూడా క్రాక్ అయిపోతాయి అలా బై చేస్త మళ్ళీ బోన్స్ గుచ్చుకుంటే
మాడిపోతే
మడిపోదు నువ్వు అవి మ్యారినేషన్ ఎక్కువ బెడితే మాడిపోదు అదీ గాక బాయ్ బాయ్స్ అవుట్ ఔటింగెళ్తాం అప్పుడప్పుడు సిక్స్ మంత్స్ కోసారి అన్ని సామాన్లన్నీ తీసుకెళ్లి బయట వండుకుంటాం లైక్ బాబుకి చికెన్ గిల్ చికెన్
ఉహు
ఆ వండుకుంటాం గాబట్టి అదేదో కొంచెం కొంచెం
కొంచెం కొంచం
ఉ
మంచిదే కుకింగ్ చేసుకోవాలి అబ్బాయిలు
ఉమ్ ఏంటి
అబ్బాయిలు కుకింగ్ నేర్చుకోవడం మంచిదే
ఆ ఇండిపెండెంట్
ఉ
అ
ఓకే
ఓకే బయ్